హలో
అల్ ఏం చేస్తారండి
హలో
హలో వినపడుతుందా వినిపిస్ ఆ వినిపిస్ న్నదండీ ఏం చేస్తున్నరండి
ఏమి లే అలా చల్లగాలి కోసం బయటకి వచ్చానండి మీరేం
ఆ నేను ఏం లేదండి నేను కూడా చల్లగాలికి అచ్చాను మా దగ్ అంటే సముద్రం ఉన్నదండి అక్కడ చిన్నగా అట్లా వచ్చానండి చల్లగాలి కోసం ఆ చాలా అంటే చాలా బాగుంది అదండి మ మన మెదడు మొత్తం చాలా చాలా అంటే చాలా ఆ ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలి
మన తీ మన తీపి జ్ఞాపకాలు అనేటివి ఎవరితోనైయినా వెళ్ళి నా జ్ఞాపకలు అనేటివి సముద్రంకి ఎవరినైనా తీసుకొని వెళ్ళినా కానీ వాళ్ళ అంటే జ్ఞాపకాలు అన్ని మనకు గుర్తొస్తాంటే అంతలా ఫీ చాలా బాగుంటుంది కదండి
ఆ ఏడు యాభై మూడు అయితుంది తిన్నరా
ఇంకా తినలేదండి మీరు తిన్నారా
ఆ అది ఇట్ల లేదండి ఇక్కడనే సముద్రం దగ్గర వీళ్ళు చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటార అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు వీళ్ళు వస్త అంటే వాళ్ళ దగ్గర కొనుక్కొని తినడమే ఇగ
అవునా ఇన్ ఇందుకనే నేను బయటికి వచ్చినా చల్లగాలి అందుకోసం అట్లా చల్ల ఉంది అని చెప్పి చాపల వేయింపుడు ఇక్కడ బయట కొనుకున్నాము
అవునండి మీరు మీరు మధ్య తాగుతారా అండి
ఆ కొంచెం అట్లా తీసుకుంటా అండి ఎప్పుడో ఒకప్పుడు
చాపల చేపలును తెల్ల గళ్ళు తోటి వేద ఉంది
అస్ అసలు మస్తుత్ మత్ ఎక్కుతుద అండి చేపలలకును తెల్లవాళ్ళకి హలో హలో
ఉ
ఆ మీ వాయిసు కొంచెం వినిపించడం లేదు మధ్యలో మధ్యలో
ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు ఓకేనా
ఉ ఓకే అండి
అయితే ఉప్పు చేప వేంపుడి అయితే దాంట్లో నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి తెల్లగల్లికి దాంట్లో తెల్ల కళ్ళు కట్టే చాలా బాగుంటది అవును అండి మీకు ఏమైనా ఆ ప్రేమలు లాంటివి ఏమైనా ఉన్నాయా అండి
ఏమి లేవండి నాకు ప్రేమలు దోమలు ఇవన్నీ
నాకు నాకు ఉండేదండి ఒకప్పుడు మోసం పోయా నేను చాలా అంటే చాలా మోసిపోయా అమ్మాయి నన్న నాతో ఉంటూ ఉంటూ ఇంకో అబ్బాయితోటి తిరిగిందండి అది నేనున్న నా స్నేహితుడు ఆ నేనున్న నా స్నేహితుడు ఇద్దరం కలిసి ఒక అక్కడ అనంతగిరీ గిరి అని ఒకటి కొండ ఉండదండి అక్కడికి వెళ్ళాక చూసామండి అక్కడ కనిపించింది నా కళ్ళతోటి నిండు కళ్ళతోటి చూస్త నాకు ఎలా అనిపిస్తుది తెలుస వచ్చా అండి మీకు అ అది నీ తట్కలేకపోయా న నేను అడుగుతామంటే త తనకి ఆ ఫోన్ చేస్తూ చేస్తూ చిన్నగా ఎన్నిసార్లు చేసినా ఏం కాలే అండి అసలు టు చేయలేదు ఫోను లేపడం చెప్పలేదు ఒక రోజు మెసేజ్ చేసి నాకు అవసరం లేదు చనిపో నువ్వు అని అన్నదండి అ చాలా అంటే చాలా బాధాగా వున్నదండి
మీ గుండెలు మొత్తం మీ గుండెలు మొత్తం బద్దలు అయిపోయినయి కావచ్చు కదండి
అ అవునండి నాకు ఎంత అంటేంత నా బాధని తట్టుకోలేకుండా మీకు చెప్పుకుంటాంనంటే అర్థం చే చేసుకోం అండి నాకు లోపల ఎంత బాధ ఉన్నదొ
మీరు ఈ విషయం చెప్తుంటే నాకు నాకు గుడా చాలా బాధ అనిపిసుదండి
ఖచ్చితంగా జీవితంలో ఇలా అయితది కదండి ప్రతి ఒక్కల్
ప్రతి ఒక్క మనిషికి ఒక ప్రేమ కద ఉంటు ఉంటుందండి కానీ మా విషయం లో వచ్చేసి నాకేవరు లేరండి అంటే నేను ఎవరిని నన్ను ఎవరు ప్రేమించలేదు ఇగ కంటు నా కంట అది మా అమ్మ నాన్ననే అండి అంతే నేను నేను నా తల్లిదండ్రుల్నే ప్రేమించిన అంతే అండి ఎందుకంటే ఈ బాధలు ఈ కష్ టాలు ఎందుకండి ఏడవడం వాళ్ళ కోసం
హ్మ్ నేను అంతే అండి ఇగ అంతే ఇప్పుడు ఏ మోన్న అమ్మ నాన్న వాళ్ళదని చూసు
ఇప్పుడు ఏది ఉన్నా గుడా ఇప్పుడు ఒక రస్త మన కోసం ఒక రస్ తరు చేస్తరు చూస్తరు అ మన కన్నీళ్లు తూడుస్తారు అనేది గాదు గదాండి ఇప్పుడు ఏదైనా గుడా మనం ఇంకొక నలగై సంవత్సరాలు పాడు పడుతదండి. ఇప్పుడు నాకేమీ జాబు లేదు కదండీ
అ
నాకేమి ఉద్యోగం లేదు హలో
జాబు కదా అండి ఆ తీస్ని
ఉద్యోగం ఉద్యోగం ఏం లేదండి నాక్
అ అది అండి జెప్ రాపుగ తత ఉద్యోగం అని అంటే ఇప్పుడు చపడం ఏం పడదు మా మా స్నేహితుడు ఒకడు వచ్చి చాలా అంటే చాలా బాగు నేను చాలా బాగా చేస్తా అండి వం టలు ఎందుకంటే మనకు వచ్చే పెళ్ళాం గుడ్ డా తనని కష్ట పెట్టకుండా మనం కూడా చేయాలి గదండి
అవునవున అండి
హ్మ్ మనం కష్టపడతేనే కదండి వాళ్ళగ్ గూడా కొంచెం ఉంటుంది
అవునండి కరెక్టే
ఇంక అండి ఏమ్ విశేషాలు
జలుబు అయింది అండి నాకు అందుకే చాలా
అంత బాగే అంత బాగేనా ఇంట్లో మా నాన్న
అందరు అందరు బావున్నారా అండి మీరు బాగున్నారా
పిస్తలేదండి మీ మాటలు వినిపిస్తాడం లేదండి
హలో మీరందరు బావున్నర అండి హలో
నద అండి
అ హలో వినిపించడం లేదా అండి
తిన్నారా
హలో మీకు వినిపించడం లేదా
హలో
హలో హలో హలో ఆ మీ మీ మాటలు నాకు వి
మీ మాటలు వినిపించలే లేేనా
మీ మాటలు నాకు వినిపిస్తున్నాయా అండి
వినిపిస్తుందా
ఆ వి ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
వినబడడం లేదండి మీ మాటలు
అవునా
హలో
ఆ ఏమైందంని వినిపించడం లేదా
ఇంకేమి సంగతి ఇంకేమి సంగతులు అండి
చెప్పాలండి మీరే ఇంకా ఏం
మీ మీ వాయిస్ వినిపిస్తలేదండి
అవునా ఎందుకలా నాకు వినిపిస్తుంది మీ వాయిస్ మంచిగానే ఆ ఆ ఉన్నాను ఉన్నాను
ఛలే అండి మీ శబ్దం వినిపిస్తలేదు
హలో హలో హలో హలో హలో
వినిపింతలేదు వినిపిస్తలేదు
హలో
ఉన్నారా
ఆ ఉన్నాను ఉన్నానండి వినిపించడం లేదా
అయితే ఈ రోజు ఆ మాధ్యాహ్నం పూట నేను తెల్లగాలు తీసుకొచ్చుకొని ఈ సాయంత్రం నాలుగు గంటల సమయానికి సముద్రం అ అందులోకెళ్ళి ఒక వీటగాళ్ళు ఆ ఉప్పు చేపలు తీసుకొచ్చారుండి తీసుక చాకా ఆ మేము వేంపుకొని తాగకుండా చాలా బా చేసామండి మేము
మే చాపలు చాపల వేంపుడు తినేసాం అండి బయట మా ఫ్రెండ్స్ తోని
అవునా
అవునాండి
ఆహాహా
పై నాపే మధ్యన ఉంచు
ఆ
హలో
ఉన్నా ఇంకా అండి
చెప్ప అండి మీరే ఇంకా ఏం విశేష్
మీరు ఏం చేసి కదండి అంటే ఖాళీ సమయంలో ఏమైనా చేసారా వంటలు లాంటి
ఆ నాకు వంటలు వచ్చాండి చాలా
వంటలు వంటలు చాలా బాగా చేస్తారుండి మీ చె మీ చెయ్యి వంట బాగుంటది అని బయట బయట టాక్ బాగున్నదండి అంటే బయట చాలా మంది మాట్లాడుకున్నాక నేను విన్నాను వింక్
అవునా చాలా ధన్యవాదములండి
ఆహా మీ వాయి పక్కకి వచ్చి మాట్లాడుతారా
హలో
ఏమో అండి ఇక్కడ నేను సముద్రం దగ్గర ఉన్నాను కాదా సిగ్నల్స్ సరిగా ఇనిపిస్తలేదేమో అండి హ్మ్మ్
ఇంకా ఏం కబూర్లండి
ఇంకేమున్నాయండి ఏం లేదు ఇ ఇంకా ఇంటికెళ్ళి టైం పండుకోవడంమండి కా
మరి మీ పిల్ల ఎప్పుడు ఫోన్ చేయలేదా అండి
లేదండి ఇగా ఇగా నేను తనని మర్చిపోతుంటన్నా ఈ మెల్ల మెల్ల అందుకే కదండి సముద్రంలో మనం చాలా బాగా ఎంజాయ్ కొంచెం చూసుకుంటూ ఉంటే సముద్రంలో ఆ వచ్చే అలలు ఆ దాంతోటి మర్చిపోవచ్చు మెల్లమెల్లగా
నవునా మరి ఏమన్నా మద్యం సేవించుతారా అండి మీరు అర్థం కాలే ఏమన్నా మద్యం సేవించుతారా అండి మీరు ఇప్పటికి రెగ్యులర్ ప్రతి రోజు తీసుకుంటారా అండి లేకపోతే
ఇగ నాకు ఇలా మోసం జరిగినప్ప నుంచి ప్రతి రోజు అంటే ఓ మధ్యాహ్నం పూట మొదలు పెడితే సాయంత్రం అయ్యా సరే అండి నేను ఉంటాను ఇక
అవునా అండి
ఆ ఓకే అండి ధన్యవాదలండి ధన్యవాదాలు